హలో
మా
హ్మ్ భోజనం చేసారా
లేదు నేనింకా ఇంటి దాకా కూడా వెళ్లలేదు వెళ్ళాలి ఇక్కడ ఒక సినిమా హాల్ ఉంది కదా
హ్మ్ ఉహు ఇంకా బ్రిడ్జ్ ఏయలేదు గాటి నుంచే వెళ్తున్నావా
ఆ బ్రిడ్జ్ ఇప్పుడప్పుడే అవ్వదు
ఇంకా అదేసే దాగ ఇటు నుంచి ఎళ్ళాలా
ఆ చక్కగా తీస్తే నాకు ఈజీగా అరగంట పైన ఐ మీన్ హాఫ్ ఆఫ్ ది టైమ్ మిగులుతది
ఉహు పైకి ఎళ్తేనా అది బ్రిడ్జ్ ఏస్తేనా ఉదర్ జతా ఉదర్ జతా
అరే ఏంటంటరా అరుస్తున్నది
మమ్మీ మా ఇదర్ జాత ఉదర్ జాత నై ఆహా ఇదర్ హంకా ముసలడత ఆహా ఉదర్ రేజ నిక ముస్తులు హలో హ ఉత ఏ నైన్ మినిట్ అబ్బా నమాస్ కు జా కోస మజికు జతేహే హలో
ఉ ఏందం దాని గోల
మి
అది కూడా అరుస్తుందిగా
ఆహా అది లేదు స్నానం చేయడానికి వెళ్ళింది బెడ్ రూమ్లా బయటికి రమ్మని
హా హా హా హా అచ్చేసేయ్ పోరాదు అచ్చిద్దిగా
అయా ఎల్లా హ్మ్
నీ క్లబ్ రూకి నెట్టొస్తుందా ఓహో ఓకే
మ ఒక్కసారి వస్తుంది ఒక్కసారి రాట్లా
ఆ వైఫై అంతే
మంచి కాల కాలీగా టైం పాస్ గు
అంతేగా అపరికరాదు
నిన్న ఎంసడబ్లయడానికి రెండున్నర గంటలు పట్టింది
మీ చక్కగా బయిట్ చేసే
వాడు హండ్రెడ్ రూపీస్ తీసుకు కొంటాడు
హండ్రెడ్ డే గా మనకు శ్రమ తగ్గిపోదు ఎంత తప్పు ఫీల్ చేస్తేయి
అలా అదే వ ఈసీగా అసలు చేసే వచ్చు
ఊహూ ఓకే
అదేముంది మన ఆధార్ కార్డ్ నంబరు అపార్ ఐడి రేషన్ కార్డ్ నెంబరు
కాదు ఓన్లీ ఇంజనీరింగ్ ఒకటేనా ఆ
త్రా డిగ్రీ
ఆహా
డేట్ అంటే టూళ్ళు నుంచి ఎయిటీన్ దాక ఇంజనీరింగ్
ఆ ఆట్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటుందా ఏ‌రా
హలో
ఆర్కిటెక్చర్ ఆ దానిక్కూడా ఇస్తాడా కౌన్సిలీ.
కౌన్సిలింగ్కీ
ఆర్కిటెక్చర్ కోర్స్ కూడ ఉందా అంటున్న. ఇలా ఇంజనీరింగ్ లాగా ఆర్ టెక్చర్ ఉండిద్ది కదా. ఊ
సివిల్ లోనే గా అదీ.
సివిల్లో కాదనుకుంట. తెలీద్ ఇంజిననీరింగ్ లో కాదు ఇట్లా. ఇప్పుడు చెప్ లో లా, ఫార్మసీ అట్ అట్లాగ ఆర్కిటెక్చర్ అని చెప్పి సపరేట్ గా ఓ సెట్ట అవ అనమాటది.
అవునా ఏమో మరి తెలీదు.
అది గూడ ఉంటది. అది. అది కూడా ఉంటే చక్కగా ఎళ్ళొచ్చు. ఆర్కిటెక్చర్ ఎప్పుడు పనికొస్తది.
ఊ హూ. సివిల్ చేసేసైతే దాంట్లో కూడ చెప్తారం ఆర్కిటెక్చర్
ఊహూ. ఏమో నాక్ అంత ఐడియా లేద్.
దాంట్లోనే అప్ అప్పుడిగా ఆ ఆ కాలేజ్కి ఎల్లాగా ఆ ఊరు కాలేజ్కి. దీంట్లో కూడ మూడూ సెక్టర్లోకి ఎళ్ళొచ్చూ.
ఊహూ ఆహా అట్లనా ఏమంటా మూడూ.
ఇంకా డెమో కట్టేదీ. ఇంకోటేమో పేన్ చేసేది.
ఆ అర్ధం కాలే.
అయ్యన్ని మన మెక్కడతట్ కుంటాం అయితట్టుకోలేం మనం.
అహా కట్టేది అను ఇంకోటి ఏంటిదో అంటున్నావ్ ఇంకో రెండు ఏంటయి. హలో
కోం చే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరు తీస్త
వాడ్ బేసిక్గా రమ్మనే వాళ్ లేదూ. రైస్ పిలవరేమో అనుకుంటున్నా అదే
ఆంటే తీసేది మన చుట్టాలేనా
ఆహా మా ఫ్రెండ్ మా చిన్నప్పటి ఫ్రెండ్
హుహు హుహు మన చట్ట చుట్టాలు కూడా ఉన్నారుగా ఆల్రెడీ వచ్చిన్నార అనుకుంటా
ఆ వాళ్ళ కాదులే వీడు వాళ్ళకన్నా బాధిస్తాడు
ఉహు
అ వీడు సినిమా లో యాక్ట్ చేసిన ఆయన బే ఇంటి కొచ్చి ఫొటో స్టూడియో పెట్టాడు అనమాట ఫొటో స్టూడియో కాలేజ్ ఆ కాలేజ్ వెళ్లి చదువుకొని వచ్చాడు దీని కోసం ఫొటోగ్రఫీ గురించి ఒక కాలేజ్ ఉంది.
హు
ఆ కోర్సు చేసి వచ్చాడు వాడు
ఓహో
ఫోటోలు అంటే కెమెరా నోక్కేసి అట్లా అట్లా ఉండదు చాలా ఉంటుంది. దాని కోర్స్ వాడు చాలా చెప్పాడు.
హు
అది కూడా కైండ్ ఆఫ్ మన ఇంజనీరింగ్ లాగా హు
ఆ అవును మా షాప్ పక్కన స్టూడెంట్ బ్యాన్ కూడా అదే చదివాడంట
హుహు ఓకే
ఆయన కూడా అదే చెప్పాడు ఆయన ఇక్కడ కాదు ఆయన వేరే బా వేరే దేశంలో చదువుకుని వచ్చాడు
కే మావడు ఇక్కడే ఈ తెలంగాణ క్యాపిటల్ మన పాత ఎత్తాన్
హుహు ఊహు అక్క వెళ్ళిన దేశం కాకుండా దాని లాంటి దేశం ఇక్కోటీ ఉంతదిచూడు
అదే లెటర్ తో స్టార్ట్ అయింద యు తో
ఆ అదే లెటర్ తో స్టార్ట్ అయిద్ది
ఉహు వెళ్తారు మనం అనుకుంటాం కానీ ఎందుకులే అని చాలా మంది వెళ్తారు అంతే
ఆయన నెలకి సరదాగా ఒక
హు
ఐదు సంపాదిస్తాడంట
వస్తయి అంతే ఆ కోర్స్ చేస్ తే మా వాడు ప్రోగ్రామ్ మూడున్నర స్టార్టింగ్ మూ చాల తక్కువ ఐదు ఏడు పది ఒక్కో ఒ గ్రాంకి
మ్ ఆయన కూడా అదే చెప్పాడు మన అసలు డిమాండ్ ఏముండదు వెళ్ళి చెప్పడం వాళ్ళు ఒకే అంటారు
మ్మ్ అవు కాపోతే మన దగ్గర అంత వర్త్ ఉండాలి మనం తీసిన ఫో ఫొటోస్ అంత వర్తుంటే నాంత ఇస్తార అనమాట ఏదో తీసానుదా అదే అదు
స్త ఫోటోలు
మ్ హు అలా ఇస్తే ఇస్తారు చాలా మంది కొంతమంది అయితే అక్కడే ఫోటోలు తీసి ఆల్బమ్ అక్కడ చేయిచ్చేస్తారు అక్కడ స్టేజ్ అనేక ఎడిటింగ్ జరుగుతా ఉంటది మరి అది అంత స్పీడ్ మరి ఆ డిజైనింగ్ ఆ క్రియేటివిటీ ఎట్ల అయితేయో మనకు తెలీదు గానీ
అది ఏ అంటా
ఆ ఏయి వాడతారా
ఈ మధ్య అదేనంటా అప్పటికప్పుడు వస్తున్నాయి అంటే లైటింగ్ కదే అడ్జస్ట్ చేసేదే అంట
ఆహ్ హహా ఆ అదే రే
ఆయన చెప్తున్నాడు దాంట్లో కూడా వచ్చిందా అన్న ఏఐ అంటే దేంట్లో లేదని అడుగుతున్నాడు
అన్నిట్లో ఉంది అవును
హుమ్మ్
అదీ సంగతి
అయ్ కాకపోతే ఆ అది కూడు కొనుక్కోవాలంట
ఆ కొణాల మరి పేయిడ్ అంత క్లియర్ గా వస్తాయ్ ఫ్రీగా ఉన్నయి ఎం
హ్మ్ హుమ్
అదే మాకు తెలిసింది చాట్ జీ పీ టి గూగుల్
ఉమ్ కా
ప్రైమ్ డూ ప్రైమ్. ఏంటి స్పెషల్ ఇవాళ మీది. ఆహ్.
ఇవాలా. బెండకాయ.
ఆహా ఓ. బెండకాయ్.
ఉమ్ ఇప్పుడు రెడీ అయి వెళ్ళాలి ఆసిఫ్ కి నేను కూడా.
అవునా వెళ్లి ఎప్పుడు వస్.
ఉమ్ ఇవాళ రాను.
ఆహ్ మరి ఇంకా ఐదు ఉన్నాయి గా ఐదుగుడ. చెయ్యి.
అయా అక్కడీకొయ్యి చేస్తా.
ఆహ్ అంత ఐదవగొట్టు.
ఉమ్
వదిలేయకు మనీ వస్తాయి అనవసరంగా. ఇన్ని ఇన్ని చేసి ఆహ్ ఇన్ని. చేస్ లాస్ట్ లో బాగొట్టేకు.
ఉమ్మ్
అంతేగ పదిహేను అయిపోయినవి ఇంకో ఐదేగా.
ఉమ్మ్.
పదిహేను అయిపోయినవి ఇంకో ఐదెగా.
ఉమ్.
ఆహ్.
ఇంకో వన్ అవర్.
అంతే. ఆహ్ ఇంకొ యాభై నిమిషాలు ఏమైంది.
ఒకసరి డోర్ తీసింది. నేను బెడ్రూమ్ దగ్గర ఉంటే.
ఎక్కడుంటే.
బెడ్ రూమ్ దగ్గరా.
ఇప్పుడోచ్చిందా.
సరే అయితే ఉంటాను.
ఉమ్ సరే స.
బాయ్ బాయ్.